చెప్పరా ఇప్పుడే నిద్ర లేచిన
ఓయమ్మా ఏం రా రాత్రి తాగినావా బాగా
ఉమ్మ్
ఏం నాయనా బయటికి పోయినారా
బయటికి ఏం లేదు ఇక్కడే ఉన్నాము
పార్టీ అన్నావ్
పార్టీ లోపల
ఆహా ఈరోజు ఎక్కడికి ఎళ్ళడంలా వాకిన్ కి
బండ్లు యాడుండాయ్ రా
ఉమ్మ్ నైస్ మరి పోవా ఈ వీకూ
చూద్దాం ఈరోజు వచ్చా కదా
ఉమ్మ్ ఏం అప్లై చేయడంలా
అప్లై చేస్తే వెళ్ళాలి అది యాడో దూరంగా పడతాయి అంత దూరం మనం ట్రావెల్ చేసు కొని ఎళ్లేపాటికి మూడు వందలు పట్టిద్ది డబ్బులు మూడు వందలు అవుతాది ఎళ్ళేకి దగ్గర నేను చెప్పినట్టే ఇస్తారు మనకి ఈడ దగ్గరే వత్తాయి
ఉండేది
మా ఏరియాలో ఇక్కడ ఏం లేవు అన్ని హైటెక్ సిటీ మాధాపుర్ వెళ్ళాలి
ఓరే మరి బెంగూరు పెడితే బెంగళూరు అంటావు హైదరాబాద్ లో పెడితే మళ్ళా ఇంత అంత అంటావు ఏంది రా నువ్వు
బెంగళూరు రేపు రమ్మంటున్నారు ఇంటర్వ్యూకి రేపు రేపు పెట్టపోతాను నేను చెప్పు
అట్టని కాదు అన్నిటి కన్ని రీజన్స్ చెప్తాను వే అంటానా హైదరాబాద్ లో ఉండి నువ్వు అంత దూరం ఇంత దూరం అంటే ఎట్లా పోవాలి కదా అని
నా దగ్ ఒక తింటడబ్బ కూడా తిండి డబుల్ మూందుల్లో వాకింగ్ కళ్ళమంటన్నాను
ఉం అందుకే రా కొంచెం సంపాదించుకొని పెట్టుకున్నాక మళ్ళీ తిరగాలి దీళ్లకి
ఊబర్కి వెళ్దాం అనుకున్న ఈ రోజు బండి తీసుకెళ్ళిపోయాడు వాడు
ఆ
ఉబెర్ కన్నా వెళ్ళాలి రేపు ఎలుండన్న వెళ్తే
అర్థం కాల ఎడికి
ఉబెర్
హు హామ్ మానమే ఆడ తీసుకోని ఇప్పుడు
ఉం
మీ అన్న పోయినాడా తీసుకొని
మా అన్న తిరపుతి ఎల్లిపోయినాడు
అవునా ఏ
అదే లోన్ గురించి
ఉం హు హామ్ వెళ్లిపోయిండొచ్చు కదరా నువ్వు కూడా కొన్ని రోజులు ఎట్లా వీకెండ్ కద నీది
మళ్లిీ వ సార్ నా పసార్ మా అమ్మలు మళ్లిీ అ సార్
అన్నా కదా సార్డే వస్తారని
అర్థం కాలా
సాటర్డే వస్తారని చెప్పినావు కదా
ఆ సాటర్డే నైట్ సండే మార్నింగ్ప్పుడు వస్తది
మమ్మీ ఇందాక బయటికి పోయింది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కీ నైట్ నుంచి వామిటింగ్స్ అంట అసలు నిద్రపోలే అంటే ఇప్పటికి కూడా అయితున్నాయంట
ఉం
వాంటింగ్స్
ఎవరికీ
మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కి
అదే గద మీకు అనుకున్నా
ఆ అందుకని మా అమ్మ పప్పు చేసి తీసుకొని పోయింది ఆమ అసలు లేసి కూర్చోడానికి కూడా ఆమె ఓపిక లేదంతా
ఉం
ఇంగా వంట చేసి తీసుకుపోయిందామ కోసం ఏమన్నాయ మీ వదిన అడిగి మీ వదిన తెలిస వాళ దగ్గర బండి ఇపిచ్చుకని ఊరికి పోవచ్చు కదా
దయ నకుల నింబలు వరుతూ ఎందుకు తననీ ఇబ్బందుంది పెడుతా అనుకునా మా కోసం వచ్చిందే ఎక్కువ
వచ్చింది రాత్రి
ఆ ఎంత ఎయిటీన్ కిలోమీటర్స్ ఏమో
ఒరే ఎందుకు రా అంతంతా వచ్చేది నైట్ అందులో
ట్రావెలింగ్ రాపిడో ఒక ఓకే ఎంత అవుతుంది ఊరికి బండి ఎక్కదు మళ్ళీ ఆటోలోనే వస్తుంది
రోజు వస్తదా
రోజు అంటేదే అన్నయ్య ఏ కద సెండ్ ఆఫ్ ఇచ్చే
ఉ ఊహు ఎప్పుడు పోయింది మీఅన్న
రాత్ర
ఈ రోజు రాదేమల్లా
రోజూ అదే వర్క్ ఫ్రమ్ హోమ్
ఊహు మరి నువ్వే పోవచ్చు కదా మీ వదిన దగ్గరికి
అంత డబ్బులు ఉంటే నేను ఎందుకు పోను చెప్పు
అది నిజమే దూరంగదా మరి
మ్ అప్పుడు ఒక వెళ్ళేకి వన్ సిక్స్టీ వచ్చేకి వన్ సిక్స్టీ
మ్
అదే
ఊ ఉ నువ్వంటే మగ పిల్లోడు బైక్లో పోతావు కదా
బండి ఉంటే నే ఎందుకు ఊపర్కే పోయింటా కదా ఆడి దాకా ఎందుకు
హ్మ్ మరి ఎవరు తీసుకుపోయినారు బండి ఇప్పుడు
వేరే వాడు ఓ సౌమ్య వాళ్ళ క్లాసు
ఊహు కానీ ఆ సెక్షనేనా
హ వాళ్ళ క్లాసె హ్మ్
సౌమ్య కి తెలుసంటనా
తెలుసంట
హహ్మ్
వాడికి ఫ్యూ పర్స్ కూడా డాలీ వాలతో కలిసిరేమండి
ఊహు మరి ఏమంటా ఇంకా రాకుండా
డాలీకి వచ్చుంద
అంటే డాలీ అగ్రిమెంట్ లో అవి ఉన్నాయి అని పోలేదని చెప్పింది
వీడ్ టెస్టింగ్ సైడ్ ఉన్నాడు ఆల్రెడీ
ఉహు
ట్రైనింగ్లో ఉన్నాడు ఆ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్లో ఉన్నాడు
ఉహు
అది పెర్మనెంట్ చేస్తే చేస్తారు లేదంటే లేదంట పర్మనెంట్ చేస్తే చేస్తారు లేదంటే లేదంటారా
అదేందది అయినా ఈసీ వాళ్ళు కూడా ఏంది రా స్వామి అంతా కంప్యూటర్ సైడ్ వచ్చేసిన్నారు అలాటప్పుడు ఈసీడీ ఈసీ ఏను తీసుకోవాలా
ఉమ్
ఇంగ ఏం అన్నయ్య తిన్నవ టిఫిన్ తిన్నావా
టైమ్ ఉంది చెల్లి నైన్ థర్టీ
నైన్ థర్టీ లే లేదు ని ని బెస్టీ
రాత్రా టాటూలు ఎస్
ఉ ఏం నాయనా
పడేసి బండి పడేసి దెబ్బలు తగిల్చుకుని వచ్చినడు
ఆ ఏంది వినిపిలా
బండి పడేసి దెబ్బలు తగిలించుకోచ్చినాడు వాడు
ఊ పడేసి వచ్చినాడ బయటికి పోయి
ఉ
నువ్వేమో బయటికి పోవాలంటే వాడు ఒక్కడే పోయినాడ బయటికి
వాడు ఒక్కడే
ఉహు ఏం వాడు డిప్రెషన్ లో ఉన్నాడా ఏంది
ఉండలే
తాగేది
అలవాటు
ఉహు ఈడ ఉన్నప్పుడు కూడా ఉందా అలవాటు తిరుపతిలో
స్మోకింగ్ ఉన్నది
ఆ
స్మోకింగ్ ఉన్నింది తిరుపతిలో
మంచి మంచి అలవాట్లు ఉన్నాయి నీ ఫ్రెండ్స్ అందరికి
ఈ పిల్ల ఎంది రా ఒక్క నిమిషం ఉండు
ఉ